హ
హలో
ఎలా ఉన్నారు
మీరు ఎలా ఉన్నారు
ఆ నేను కూడా చాలా బావున్నాను ఆ తిన్నాను మీరు
తిన్నాను మీరేం తిన్నారు
ఆ ఏం తింటాం రోజు తినేదే అన్నం పప్పు
ఆ నేను ఈరోజు పెరుగన్నం చేసుకొని తిన్నాను
అవునా ఎలా ఉంది
చాలా బా చాలా బాగా కుదిరింది మనకు తెలిసిందే కదా ఇప్పుడు ఈ వేసవి కాలంలో పెరుగు చాలా
ఆ అవును ఈ మధ్య ఏం తిన్న పె పెరుగు తాగ తాగకుండ ఉండలేకపోతున్నామ్ కద
అవును అది నీళ్ళ కంటే చాలా అవసరం అయ్యేలా ఉంది ఇప్పుడు ఈ ఎండలు చాల మండిపొతునయ్ కద
చాల అస్సలు
ఉర్లో ఎండలు ఎలా ఉన్నాయి
మా ఊర్లో కూడా చాలా అంటే ఆ ఎడారిలో ఉన్నట్టే ఉంది
అవును ఈసారి ఎండలు చాలా ఉన్నాయి ప్రతి దగ్గర
అవును
ఎండలకి ఎలా తట్టుకుంటామో అర్థం అవట్లేదు బయటిక వెళ్ళినా గు ఉక్కపోస్తుంది లోపల ఉన్న ఉక్కపోస్తుంది
అసలు బయటికి అడుగు పెట్టలేకపవోతున్నాము ఏంచేస్తాం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా విరక్తి పుడుతుంది ఈ ఎండకు
ఆహ్ ఎక్కడికి వెళ్ళాలని అనిపించడం లేదు అలాని ఇంట్లో కూ ఉండలేము ఇంట్లో ఉన్నా కూడా ఉక్క పోస్తుంది
ఏం చేయలేం ఆహ్ కాలం అలా ఉంది
అవునవును
అవును నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను ఆ ఇటివల ఒక యాప్ గురించి చాల వినిపిస్తుంది నువ్వేమైన వ వాడ్తున్నావ వ
అవునవును నేన్ కూడ వాడుతున్నాను నేను కూడా యాప్ గురించి విన్నాను అందుకే ఎలా ఉంటుం దని నేన్ కూడా ఒకసారి ప్రయత్నిద్దామని చెప్పి వాడ్ న్నా కానీ మొదటి దాని నియమాలు పూర్తిగా చదివాను చాలా క్లియర్ గ ఉన్నాయ్
అవునవును కూడ చూసాను ముఖ్యంగా ఒక వ్యక్తి ఒకే అకౌంట్ వాడల్ ఏది విషయం చాల స్ట్రిక్ట్ గా చెప్పారంట కదా అది నిజమేన
అవునవును కొందరు ఎక్కువ సంపాదించాలని రెండు మూడు అకౌంట్లు క్రియేట్ చేస్తారు కానీ అది పూర్తిగా తప్పు కద వాళ్ళు కూడ మనకి నిజాయితిగా డబ్బులు వేస్తున్నప్పుడు మనం కూడ వాళ్ళకి నిజాయితీగా ఉండాలి కద
ఓకే ఆ అలా ఏమైనా రెండు మూడు అకౌంట్లు చెస్తె బ్లాక్ అవుతుందా
ర్తిగా నిలిపివేస్తారు తిరిగి యాక్సెస్ కూడ రాదు
ఓకే డౌన్లోడ్ లొ వేరే వాళ్ళ అకౌంట్లు కూడ వాడకొడదని చెప్పారు కదా అది నిజమేన
అవునవును ఒకే ఫోన్లొ అనేక అకౌంట్లుంటే సిస్టమ్ గుర్తిస్తుంది
ఓ అందుకె నేను నా అకౌంట్ ఒక్కటే వాడుతున్నాను అది అ అది కనుక్కోడానికే ఆ యాప్ గురించి అడిగాను
అవునవును అదే సేఫ్ మార్గం మనము తప్పు కుడ్ చేయకూడదు కదా ఇంకొ ముఖ్యమైన విషయం టాస్కులని నిజాయితీగ చేయాలి
అవును అది నిజమే త్వరగ పూర్తి చేయాలని తప్పుగా చేయడం వల్ల ప్రయోజనం లేదు కదా త్వరగా పూర్తి చేస్తే హ ప్రయోజనం కూడ ఉండదు
అవునవును వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు అన్నప్పుడు మనం ఆ డబ్బుకి న్యాయం చె. చెయాలి కదా వాళ్ళు చెప్పింది క్వాలిటి ముఖ్యమని తప్పులు ఎక్కువగా ఉన్. అంటే టాస్క్ రిజెక్ట్ చేస్తారు.
అవును. నేను గమనించాను ఒక టాస్క్ చేయడానికి కనీసం అరవై సెకండ్లు తీసుకోవాలి లని చెప్పారు కదా
అవు అవునవును నేను కూడా అలానే చేస్తా నాను చాలా త్వరగా చేస్తే అది అనుమానంగా కనిపిస్తుంది
కొన్ని అర్థం చేసుకొని చేయాలి అయితే.
ఖచ్చితంగా మనం అర్థం చేసుకుంటేనే మనం టాస్క్ని చాలా మంచిగా కరెక్ట్గా పుర్. పూర్తి చేయగలుగుతాము. ఖచ్చితంగా తొందరపాటునేది ఉండకూడదు.
కాల్ టాస్క్ల గురించి. కూడా కొంచెం వివరంగా చెప్పగల చెప్పగలరా మీరు.
అవును కాల్ చేస్తే పూర్తిగా మాట్లాడాలి మధ్యలో కట్ చేయకూడదు. అలానే మనం ఎక్కువ కాల్ని. ఏది మాట్లాడకోకుండా సైలెంటుగా ఉండ. కూడదు ఇలా కొన్ని నియమాలున్నాయి దానికి కూడా.
ఉమ్మ్ కొందరు. కాల్ కనెక్ట్ అయ్యాక వెంటనే కట్ చేస్తున్నారు మరి వాళ్ళ సంగతేంటి.
అలా చేస్తే టాస్క్ వ్యాలిడ్గా పరిగణించారని చెప్పి వాళ్ళు నియమాల్లో పెడ్. ట్టారు కానీ వాళ్ళు ఇంకాలానే చేస్తే మనం అలాంటి వాళ్ళని ఏం చేయలేం గదా.
ఉమ్మ్ సరైన సంభాషణ జేరగాలి కదా.
మాట్లాడాలి మనము సహజంగా ఎలా మాట్లాడుకుంటాం ఏఎ విషయాల గురించి ఆ విషయాలు. మాట్లాడాలి ఇంకొకటి మన వ్యక్తిగత విషయాలని కూడా అట్లా ఏమి పంచుకోకూడదు.
ఓహో ఇంకో విషయం. ఆహ్ బ్యాట్ బట్స్ లేదా ఆటోమేషన్ వాడకూడదా.
అవును అన్నీ మనమే చేయాలి ఎలాంటి షార్ట్కట్ వాడకూడదు.
అలా చేస్తే వెంటనే గుర్తిస్తారేమో కదా.
అవును టెక్నికల్గా ట్రాక్ చేస్తారు.
మ్మ్ మ్మ్. అందుకే నిజాయితీగా పనిచేయడం మంచిది ఎప్పుడైనా అదే మనల్ని కాపాడుతుంది.
ఖచ్చితంగా అదే. నూరీకి నూటికి నూరు శాతం నిజం అలాగే ఓటిపి పాస్వర్డ్. ఎవరితోనూ షేర్ చేయకూడదు.
ఉమ్మ్ అవునా అది చాలా ప్రమాదకరం ఈ మధ్యా. సైబర్ అటాక్స్ కూడా జరుగుతున్నాయి కదా.
అవును కొందరు ఫేక్ కాల్స్ చేసి వివరాలు అడుగుతారు వాళ్ళకు మనం వివరాలు మాత్రం అస్సలు. చెప్పకూడదు ఎవరు మనకు కాల్. చేస్తున్నారు ఎవరు ఏం అడుగుతున్నారు అనే దాని పైన దృష్టి పెట్టి పెట్.
అలాంటివి పూర్తిగా మనం ఇగ్నోర్ చేయాలి.
అవును ఎవరడిగినా మన సమాచారం ఇవ్వకూడదు.
ఇంకో విషయం వ్యక్తిగత. అంత సమాచారం సరిగ్గా ఇవ్వాలి కదా.
అవునవును మరి తప్పు సమాచారం ఇస్తే పేమెంట్ సమస్యలు ఓస్తాయి కదా. మనం ఈ టాస్క్లని కరెక్ట్ గా చేసి కూడా అప్పుడు ఏం ఉపయోగం ఉండదు.
పేమెంట్స్. వెంటనే వస్తాయా లేదా ఏమన్నా ఆలస్యం అయ్యే. ఏమన్నా ఉన్నాయా.
వాళ్ళు ముందుగా మన పనిని వెరిఫై చేసి మన పని క్వాలిటీని చెక్ చేసి ఆ త ర్వాత మనకి పేమెంట్స్ ఇస్తారు
ఓపిక చాలా ఉండాలి అంటావ్
అవునవును ఏదానికైనా ఓపిక చాలా ఖ కీలకమైన విషయం కదా. తొందరపాటునేది అసలు ఉండకూడదు.
ఇంకా యాప్ నూ దుర్వినియోగం చేయకూడదు అయితే.
అవునవును ఏదైనా ట్రిక్ వాడి. కఠిన చర్యలు తీసుకుంటారు వాళ్ళు
పని చేస్స్తేనే లాభం
అవును అదే ప్రధాన సూత్రం మనమందరం పాటించాల్సిందే ఇది
నేన్ కొన్ని టాస్కులు చేశాను నెమ్మదిగా చేస్తే మంచి ఫలితం వస్తోంది
అదే సరైన విధ్యానం విధానం తొందరగా చేస్తే తప్పులు గుడా ఎక్కువైతాయి దానికి మనకు పేమెంట్లు కూడా లభించవు ఏదైనా కూడా నిదానమే ప్రధానమని పెద్దలు ఊరికే అన్లేదు గదా
అయితే నేన్ ఇప్పుడు ప్రతి టాస్క్ చదివి అర్థం చేసుకొని చేస్తున్నాను ఇలా చేస్తేనే మంచిదని నాక్ కూడా ఎప్పటి నుంచో అనిపిస్తుంది ఇప్పుడు మీరు దానికి పూర్తిగా వివరిన్ చాక ఇంకా చాలా అంటె
అది చాల మంచి పని మీరు దాన్ని అలాగే కొనసాగించండి అలా చేస్తే రిజెక్షన్ గుడా తగ్గుతుంది మీ పేమెంట్స్ మీక్కోస్తాయి
ఉమ్ కొన్నిస టాస్క్ కాస్త కష్టంగా అనిపిస్తుంది
కష్టంగా అనిపిస్తుంది ఏదైనా కూడా కష్టపడితేనే గదా లాభం ఓస్తుంది అప్పుడు కుడ స్కిప్ చేయకుండా నువ్వు శ్రద్దగా ఆ టాస్క్ ని పూర్తి చేస్తే నీ పేమెంట్ వచ్చినప్పుడు నీ కష్ట ట్టాలన్నీ నీకేం కనిపించవు
అవును అర్థం చేసుకొని చేయాలె అది కూడా నిజమే
అ అవును కాల్ టాస్క్లలో కుడా స్పష్టంగా మాట్లాడాలి
అవును నిశ్శబ్దంగా కూడా ఉండకూడదు కదా ఆహ్ మాట్లాడుతూనే ఉండాలి కాస్త సమయం తీసుకున్నా పర్లేదు ఎక్కువసేపు ఉండదు
మీ స్నేహితురాలతో మాట్లాడినట్టు మాట్లాడితే సరిపో
ఉమ్ ఇంకో విషయం ఎవరి అకౌంట్ వారు మాత్రమే వాడాలి
అవునవును ఇతరులతో షేర్ చేయకూడదు
లేకపోతే సమస్యలు వస్
ఖచ్చితంగా ఓస్తాయి మీ గున్ తుని గాని మీ మాట తీరుని గాని వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపడ్తారూ
ఉం మొత్తానికి అన్ని నియమాలు పాటిస్తేనే సేఫ్ గా ఉంటుంది అంటారు
అవును అదే ముఖ్యమైన విషయం
నేను ఇప్పుడు చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాను
మీకు ఇంకా ఎప్పుడైనా ఏవైనా కుడా సందేహాలు ఉంటే ఖచ్చితంగా నన్ను అడగండి నేను మీ సందేహాలని తీరుస్త తాను మీరు ఇదే విధంగ కొనసాగండి మీకు మంచి ఫలి తం ఓస్తుంది ఈ యాప్ లో ఉండే టాస్క్ లనే కాదు మీ జీవితంలో కుడ మీరు ఇలానే ఏం మోసాలు చేయకుండా మంచిగా వాళ్ చెప్ చెప్పిందాన్ని బట్టి చేసుకుంటు పోతే మీకు విజయం తప్పక వరిస్తుంది
మీరు ఇంతలా ప్రోత్సాహిస్తున్నారు ఇంతలా నా వ్యక్తిగత ప్రశ్నల కు అలాగే నా అ వృత్తి వృత్తిపర ప్రశ్నలకు చాలా అ స్పష్టంగా జవాబులు చెప్ ఆలుగుతున్నారు నాకున్న అనుమానాలు కూడా స్పష్టంగా తీరుస్తున్నారు దీనికి నేను చాలా ఆ కృతజ్ఞతగా ఉంటాను మీకెప్పుడు మీకు కూడా ఏ ఆ ఏ అవసరమున్నా నన్ను ఈ మొహమాట పడకుండా అడగండి హ లేదండి ఇంకాస్ సగం చేశాను ఇంకా ఆ పనిలో ఉన్నాను పూర్తి చేసే పనిలో మీరు
నేను కూడా ఇంకా చెయ్యాలి సరే మరి తర్వాత మాట్లాడదాం